నీ ఇప్పుడే పోతున్నా
బస్ దీవా
ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వస్తాం ట్రాఫిక్ లేకపోతే ఎప్పుడు పోతుల ఎంత టైం అవుతుంది కాల్ చేసి
ఆ
నవ కాలజ్ింత టైమ్ అవుతుంద నా
అర్ధగంట అయితాంది
ఆ
కాల్ బిజి ఎత్ లాస్ట్ ఈ కాల్ ఆ దాన్తోని మాట్లాడన నాలుగు ఇంద్రా
క్క ఏస్కున్నా
ఆ నాలుగే విష
అక్క వేస్తున్నంటునా మరి
విజయల ఇంక ననేద
ర
ఈ థర్టీ ఫస్ట్ టయిపోరంగా వతాయా
ఆా
అ ఫస్ట్ టైప కతాయయా
ఎందుకు రాల ఆహా
ఇ ఫార్ ఫల్ప్లాా
అయినా కూడా రావు రేపే లాస్ట్ అప్పుడు ఎందుకు వ స
అంటే మీ త్రీ డేసు ఉన్నే తర్వాత మళ్ళేమైనా ఉంటే యాక్టివిటీ తర్వాత అ
ఏమైందే నువ్ అయిపో అయిపోనాంక ఒక్క నిమిషం ఆగు ఉమ్మ్ చెప్పు
ఆ
చెప్పరా
ఏవై వేత్తనావా నువ్వేమో ఏత్తానవా
ఏం చెప్పానో నాకు గుర్తులేదు మళ్ళ చెప్పు
అయిపోయినాంక ఏమో అన్నావు
కా పేమెంట్ కి నెంబర్ యాడ్ చేసుకో అరే అవి డిస్కస్ చెయ్య మనం మాం పోవచ్చా పోవద్దు కదా
స్నానం చేసి పోవచ్చట ఐపోయిపోయిందట రేపటి
ఆ పోతావా ఇగ
పోమ్
రేపు మాకు ఆఫీస్ ఉంది మాకంటే పండ లేదు ఆ
ఇాల క్యాలెండర్ లో ఇయ్యాలి
అవునా కాన్నా ఏపు చేస్తారు
నను వాళ్ళ దంటిాల సాద పోడి వన్న ఇల న ఉన్నా అట
అవునా ఏం చేస్తుంది మమ్మీ మరి
వెన్న
ఏం కర్ చేషన్ వావ్
మంచిల్లో
మంచిషింట
ఇప్పుడ
హా
ఇప్పుడదిన్నం సున్నాడు అక్క అన్నాడు ఇంటికాడ టీవ కాడ
న ఇన్నావుగదేం
కాజేశోతానే నన్న లాస్ట్
మత్త రాంగ్నే
నాలు కాయ మంటన్న నాలు కాయద
అ ఆహా
సమెట్ అయితే నాకు చూసుకుంటారుద
ఆ
ఇప్పుడ రోజులు ఏదుఉండదు అన్నాడు ఇప్పుడు కట్ ఇప్పుడు రాల
అ ఎంత
ఇప్పుడు సబ్మిట్ చేస్తా
వన్ వక్ మ అలా మన గ పడుతుందాం మమ్మీ
పడుగొల
తీటీవా
అయ్యో ఏ మాత్ర లే ఏంటి విడా
ఏం లేదు ఏం చేస్తామని
నిద రాత పడుకుంటారు ఐదు నింసాల మా కో కా తలు చలింటవా
ఏ నీ చక్కర ఆనే వా ద అని
ఇ ఇద్దవా నీ పైస కట్టేదిన్నాడు సయి
ఈ అమ్మును మమ నాకే రేప్ జప్ చె
ఆ నెక్స్ట్ మంత్ ఆ సరే
స్థా
అయ్య కట్యిత అందేంద్ర విజయ అడుగిన విజయ అడుగు విజయన్ అడిగిన అడుగితే ఎల్ోంటి శనివారంం సోమవారం అయితే చెప్పుకో సోమవారం చెప్పు ఆ నెలలు సోమవారం ఉ
ఆ ఆ ఉంట
ఆ ఊించరాపో
ఎప్పుడంటే నా జనబరు ఇరవై ఎనిమిదో తారీఖు చెప్తే ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదికి చెప్తే నేను ఎప్పుడు ఇరవై ఎనిమిది రేపా
టేపు ఇరవై ఏడు
అ పరు సాటర్డే చెప్ తె అయినే చేస్తుడాన్ ఈ మంత్ లోపు చేస్తాడంట ఈ మంత్ లోపు చేస్తే ఏమయితదంటె నెట్ నెక్స్ట్ మంత్ శాలరీ పడతదా సేవంటికి దాని తర్వాత పటుదన్నటు టూ తౌసండ్ లే నెక్స్ట్ మంత్ చెపిచ్ కుంటే ఆ మంత్ లో పడదిగా
అవు చ చ ఫోటో పంపతన్ చెల్లటా ఎట్లునదో చూడు ఆ సరై చేపిందని సోమవారం సోమవారం చాపి కు సోమవారం అదే రోజు చే అతే అదే రోజు కట్టి చేదు నీకు మళ్ళా రేపు సాయంత్రం చెప్తా నేను
చెప్పు రేపు చెప్తున్నే ఎల్లుండ చెప్తా
ఎల్లుండి శనివారం పొద్దుగానే చెప్త తీ నీకు నువు మార్ మధ్యానం డ్యూటీ పోతానవ్ కదా సరె మధ్యానం చేత తి శనివారం పది గంట్లవరకు చేత్త ఆ సరే
ఎంతయితుంది టైమ్
ఏమ్మ బిడ్డ ఎ తని గట్టేది
ట్వంటి సిక్స్
ఆహా సరేమ
ట్వంటీ సిక్స్ టు అన
ట్వంటీ సిక్స్ టూ హండ్రెడ్ ఆ ఆహా సరే థాంక్స్
హ
ఏం లాభం ఉన్నది బిడ్డ మళ్ళా నువ్వు ముప్పై వేలు మళ్ళా అయి నీకే కట్టుడు ఐతండే.
ఆ మనాకనేనా మరి
లే అది ఉంచిరాపో లే లే ను లే లే ఏ నైల్ ఉంచిరాపో
ఏంది వదిన
పాన్ బార్ ఎస్కున్నడు అట్నే నిద్రపోతాండు ను లే
ఆ ఇప్పుడే వచ్చినయి పోయి
ప్రతి సంవత్సరం ఇట్ల రినివల్ చేయించు
ప్రతి సంవత్సరం కాదు ఈ సంవత్సరం ఎల్లుండే అంటే మంచి కంపెనీల చేస్తే వాడే ఎస్ కుండ ఈ డొకు కంపెనీగా మనమే పైసలు కదత్తం మళ్ళా మనకె ఏస్తుాడు గంతే
మన ఇక్కడ బడ్జెట్ లేదు కావచు మన
ఆ మరి అవును మరి లెవ్వు మరి లెవ్వు కాబట్టే కదా ఆ మరి నా దగ్గర అసలు వన్ రూపీ గుడా లేదు. ట్వంటీ రూపీస్ ఉన్నయి నా అకౌంట్ల
ఆ
ఆ సబ్బయిపోయింది సబ్బు కాలేజ్ ఫీ బస్ అడుక్క తినే బతుకైంది.
ఇక్కడ మేం హరి గోస పడతాన్నం బిడ్డ రూపాయి రూపాయి
అయ్యో చెప్పు గూడా తెగింది మమ్మీ
అయ్యో
చెప్పు గుడ తెగింది. ఏమో ఇగోవే సేఫ్టీ పిన్ ఉందా
ఇప్పుడు రేప్ ఎట్ల ఎస్కపోతవ్ బిడ్డ మరి చెప్పులు తెగితే గ మొన్ననే కొనుక్కునవ్ గా సీటవ్వ
అవి కాదు డైలీ వేర్యి
ఆ
వేస్కుంటావా అది రేపు ఏ మా ఫ్రెండ్ ఏ
ఏంటిదడా
రేపు శ్రీరామనవమి కుడిపోఊతుదాటా
ఆ రేపు శీరాన వంచిటీ
ఏ ఉ అవును
క
కితవా
ఆ
స
ఆ అరగంగాల
నోడా
అర్ధం కాలే
పొద్దు పోకు సాయంత్ర పో
మ్ సాయంత్రం ఏడ విల్
ఇప్పుే బ మనకి రేపు తా
కు మరి ఏమతే ూస ూసలే పోత పోతలే పోతలే
ఆ అ చాల బోస్తున్నావి రా
ఆ
బస్కున్నా ఎన మాధవధ పోగబడా
పూసుకలే సెప్టెం పోడుద అ చ
మీ బయటకి పోయినప్పుడు పిన్నిసిన గుర్తు ఐదు కుట్టలు అయితే ఒక గు సది
ఏమయావన్న నా ఎన్ని ఉనుకొచ్చినవన్నీ పోయినా అ
అ చెపోతేను పినిస్లా గుతురి తీకచ్చి బ్యాగ్ లో పెట్టుకుంటే అది ఎప్పుడైనా గిట్న అవసరం పడితే వేసుకుంటావు
ఆ
ఆ
సరేనే బాయ్ ఉండగా
అయ్యా అయిందా పది నిమిషాలు అయింది ఎందుకు మళ్ళ కాల్ చేసేదిట్ కితవా ఈ ఉండి బిడ్డ స్ాన జతవా సరే అయ ఉం అయిపొయింది కదరా ఆ సరఫ చేసుకోబో వర్ధన్